ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నానండి మీ పిల్లలు అంతా బాగున్నారా అండీ
ఉమ్మ్ బాగున్నారండి పడుకోఉన్నారు అందుకే ఫ్రీ అయినా
హు హు హాలిడేస్ కదా కొం అంటే మనం ఈ హాలిడేస్ యాక్చువల్ గా మనక్ హాలిడేస్ కదా మనకు హాలిడేస్ వాళ్ళ స అధానికి కాాలస్తు మన పనులు మనకే ఉంటే డబల్ అయిపోతు స
మనకి హాల్డే గ అదు టీచర్స్ కాాలడే అదేతే కన్ఫార్మ్
ఆ మా పిల్లలయితే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్త ారు మళ్ళీ కాసేపటికి ఏదో ఒకటి పాాలని ఏదో ఒకటి తాగుతారు మళ్ళీ ఇంకొక గంటకి ఆకలేస్త సన్నాంత అంతే లంచ్ ఆకలి ఎక్కువ వేస్తుంది ఆ టీవ చూస్తా ఉంటారు ఇంకేదైనా తింటూ తింటూ చూడాలి అనే వ వాళ్ళ కు వంద్ద అనుకుంటా బాగా
అవును
మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తారు మళ్ళీ ఒక మూడింటి కాకలు ఉంటారు మళ్ళీ సాయంత్రం ఆగలింటారు అసలు స్టౌ కి పరిమితం అయిపోయా నేను
వాళ్ళని చూసుకునే పెద్ద టాస్క్ బ
పెబ్ద్ద టాస్క్ అవును నిగతా వయ మగాని ఇది ఆ అన్ని పడుగలు అయిపోనాయండి ఇంకా హాలిడేస్ పడుగ జరుగుతుంది
ముందేమో కాల్ చేసాను అంతే
ఆ అవునవును నేను ఒక కాల్ మిగిలిపోయింది అది ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నా ఇంకా సరేలే ఒక కాల్ క ఏముంది అనిపింది చ్చడి
ఓకే ఎటో చపాతి అలసందలు కర్రీ మళ్ళ రైస్
ఓ అలసందల కర్రీయా ఎలా నేను ఎప్పుడు చూడలేదండి ఇది ఎలా చేస్తారు
ఆ మాముూలుగా కారంపులుస్ ఎలా పెట్టుకుంటాము సేమ్ దాని కుక్కర్ లో ఫస్ట్ అలసందులు అంతా వల్చుకునేసి కుక్కర్ లో ఒక టూ విజిల్ త్రీ విజిల్స్ అట్ట పెట్టుకోవాలి లైట్ గా ఉప్పేసేసి తే
అంటే మీరు అనేది ఇది పచ్చి అలసందలా అండి
మావులుగా
ఓకే అవి ఒల్చుకొని ఉడకబెడతారా లేక
ఆ చూడండి కాయ ఉంటాయి చూడు బీన్స్ లాగా, బీన్స్ లాగా ఉంటాయి ఇంకా పొడవుగా ఉంటాయి అవి పప్పులు ఒల్చుకొని అవి ఆ కడిగేసి ఓ రెండు మూడు విజులు ఆ పెట్టుకొని ఇక టమాటాలు ఎరగడ్లు అవి చేసుకొని మాముల్ కారం పులుసు ఎలా పెడతామొ అది పెట్ ట్టేసి దీని యాడ్ చేసేవాలి ఈ విజుల్ వచ్చేసినాక ముద్దగా అయి ముద్దగా ఒకవేళ పులుపు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు రసము లేకపోతే నార్మల్గాని హ్మ్ ముద్దగా చేస్
హుమ్ బాగుంటుందా చెప్రైస్ గ ట్రై చేయాలి చపాతిలోకి అయితే ఇంకా బాగుంటది
ఆ బాగుంటుంది పప్పులు అవి మావులుగా మనం డైట్ వాడేవాళ్ళు లేతే ప్రోటీన్స్ కోసం తింటుంటారు మనం కర్రీలో వేసుకుంటాం అంతే
అవ్ను అప్పుడప్పుడు నేను వడలు చేస్తా అంటే ఎండి పైన గింజా ఉంటది గద్ ఐంటది వాడ్ నాన పెట్టి నైట్ మార్నింగ్ వడలు చేసేస్తాము
ఆహా ఒకే ఓకే ఓకే
బలే ఉంటాయి అసలు అది
అవును అది అయితే పచ్చివి కాబట్టి ఆ అప్పుడు ఒల్చ కొని మనం చేసుకోవచ్చు కర్రీస్ లో లేగపోతే మనం కావాలంటే కూడా ఎండ పెట్టుకని నిల్వ చేసు కోచ్
హ్మ్ నాకు మా మా అత్తయ్య వాళ్ళు పంపిస్తారండి మా అత్తేయ వాళ్ళకి వాళ్ళకు ఇంచి వాళ్ళు పంపిస్తారు ఇప్పటిక వాళ్ళ తమ్ముడు వాళ్ళు పిస్తాడన్నమాట మన నేను వాళ్ళ మేరు మాయా సో ఆయన పంపిస్తే ఆ తె అన్నీ ఆ క్లీన్ చేస్తారు కదా వాళ్ళు అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఎండబెట్టి నాకు పంపిస్తారు ఇంగ ఇక్కడ నేను అప్పుడప్పుడు ఇట్లనే అలచందలు వడాలని అప్పుడప్పుడు ఉడకేసుకొని తాలింపు వేసుకొని తినం అలా చేస్తాము
మ్మ్ అవునండి మనం అవంత ఏ ఎక్కడ చేసుకోవడం డం లేదు ఎప్పుడో వీలైతేనే అవి దొరికితే చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే దాని మీద ఇంట్రెస్టే లేదు రోటీని మునక్కయ సాంబార్ వంకా కా సంబార్ ఇవే
నాన్ వెజ్
అ మేమైతే ఇంకా చిన్నప్పుడు మా మదర్ ఏం చేసేవాల్లంటే మా నాన్న మా నాన్నగారికి ఇటుకబట్టిరని ఉండే అండి అక్కడి నుంచి వస్తుంటే కంది చేను ఉంటది కదా కంది కందులు పండి చేయని ఉంటంది కదా ఆ పొలం దగ్గరి పిండి కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ప్చ్ తెల్సినోలే కదా ద ఫ్రీగానే ఇచ్చేవాల్ అన్మాట ఆయన టవలో కట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ వాటన్నింట్ మా అమ్మా ఏం చేసేదంటే కడిగి రెండు మూడు సార్లు తర్వాత ఉప్పేసి ఉడ్కపెట్టేది.
హ్మ్ హ్మ్
కందికాయలు అట్లాంత ఫేస్ ిగా ఉండేవో ఇంకా మళ్ళీ కందులు కూడా అలాగే బేడల్లాగా కాకుండా గింజలాగా ఉంటది కదా సో దాన్ని కూడా అలాగే ఒకడికేసి ఇచ్చేది అనమాట అసలు మనకు కొంచెం బలం ఉందంటే మాకు అప్పుడు ఫుడ్డే
ఓకే ఓకే మనకి మనం ఇక్కడ సిటీలో కాబట్టి మనకి అవంతా లేవు విలేజ్ టైబ్ లో అక్కడ అయితే ఉ భాగం
మా చిన్నప్పుడు ఉన్నాయండి ఇప్పుడు ఎమ్మెల్యే అతను గుర్తు ఇ కూడా లేరుతుంది మాట్లాడతులు కానీ గుర్తిస్తుంది
నిజమే కదా అది గుర్తు చేసుకోవడం ఒకటే మనకి డైరెక్ట్ గా కొ ఎద్దనికి చాన్స్ లేవు
అవు హ
ఎంతైనా విలేజ్లు వాతావరణం బాగుంటుంది పందండి
బాగుంటదండిే ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి చూసారా నిజామాబాద్ లో ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఉందండి
సేమ్ ఇక్కడ అంతేంటి ఫార్టీ ఫైవ్ ఉంది తిరుపతిలో
అమ్మ అనేది నల్గొండ అండి అక్కడ కూడా ఫార్టీ సిక్స్ ఉంది
ఇప్పుడు పెట్రోల్ డిమాండ్ అయిపోయిందండి
అవునండి మళ్ళీ స్టార్ట్ అయింది
అవును ఎందుేే ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ సిండర్ ప్రాబ్లం గస్ దే ఇప్పుడు వచ్చి పెట్రోల్ ఇబ్బంది అయిపోతుంది మాకు ఒక రెండు మూడు కిలోమీటర్ ఉండదండి క్యూ
అబ్బా
ఎక్కడంటడికిందియా ఎక్కువ కదా ఆ అదే మంట అంటు పోలీసు వీళ్ళు మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే మీకు వచ్చిన సమాచారం తప్పు ఆ పెట్రోల్స్ మీరు ఆల్రెడీ రాదని చెప్పుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకునేస్తున్నారు అందరుూ కొనుక్కొని కొంతమంది బ్లాక్ లు అమ్ముకుంటున్నారు ఇవన్నీ న్నాయంటే కఠినం చర్యలు తీసుకు కుంటున్నాము అనేసి ప్రశ్నట్ పెట్టారు నిన్న మొన్న
కానీ మరి మా ఇంటి దగ్గర కూడా అలాగే అ అది హెడ్బడదా మా ఇంచి ముందు ఒక వన్ కిలోోమీటర్ ఆటో గ్యాస్ ఆటోస్ ఉంటాయి కదా అవి వన్ కిలోమీటర్ ఒక లైన్ ఉంది
ఆహా
మళ్ళీ పెట్రోల్ లేదని క్లోజ్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క లా చెప్తునారు న్యూస్ లో ఆ మేము డైరెక్ట్ చూసాం కదా ఔట్ ఆఫ్ స్టాకే ఉంది
ఇంకొకరు అనుభవించాల్సి వస్
అనుభవించాల్సి వస్ అదే కదా అక్కడెక్కడో యుద్ధాలు జరగడం ఏంటి సంబంధం లేకుండా మనం సఫర్ అవ్వడం ఎ
అయినా మన ఇండియా వాళ్ళు గుడా ఇలాంటివన్నీ ముందు జాగ్రత్త పెట్టుకోవాలండి ఒకరి దేశం మింద ఆధార్ పడకూడదు నే నాకు తెలిసిన అంత వరికి
అవును
ఇప్పుడు మన ఊర్లు వీధులు అంత ఎంత డివైడ్ చేస్ ము అట్లాగే మా దేడిగా ఉంది కాబట్టి మన పనులు మనం చేసుకునేటట్టు చేసుకోవాలి ప్రభుత్వం అటు చేస్తేనే మనకి మంచిది
అవును ప్రతి దానికి ఇంకొకరి మీద డిపెండ్ అవుకుండా ఇదయితే బాగుండేది
మన ఇంకా అందుకే అంటారు మన దేశం ఇంకా అభివృద్ధి చెదువుతూనే ఉంది అ
అవును ఇది నా చిన్నప్ప
వింటునేవునాం ఇంకేమండి ఆ అక్కడ అది కాక మనం అక్కడ నుంచి వస్తుందంటే ఇది ఆ యుద్ధం వల్ల కాబట్టి తెలుస్తాంది లేకపోతే ఎక్కడో వస్ వస్తా ఉంది వాడుకుంటున్నాం అనిపిస్తా
డబ్బులు గ నాము వస్తుంది వాడుకుంటున్నాం అంతే ఇప్పుడు డబ్బులు ఇస్తామన్నా దొరకట్లేకపోయేసరికి అప్పుడు అర్థం అవుతు ది ప్రాబ్లం
అవును ఇక్కడ తిరుపతిలో యాత్రికులు ఎక్కువ కాబట్టి ఎక్కువ చ్ ఈ హోటల్స్ ఉం టాయి కదా చాల మంది బ్లాక్ లో కొనుకొని ఎక్కువ సేల్ చేస్తున్నారు. ఫుడ్ బ్యాచలర్స్ గాని అత్యవసర పరిస్థితిలో ఉ వాలికన్ ఇంత రేట్ లు ఎక్కువై నమ్మేస్తున్నారు ఇ గ్యాస్ లేని వల్ల
కష్టమే పాపం కొంటాం సర్వే అవ్వాలంటే కొన్నాళ్ళు ఆగాలి
హెల్త్ బా లేకుండే వాళ్ళు బయట తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు కొంతమంది లేనివారు ఉంటారు ఎట్ట. రేట్లు అందంత పెంచస్తున్నారు.
అవునునవును ఇక్కడ కూడా మొత్తం హాస్టల్ దగ్గర పోయ్యలు ఆ కట్టెలు పోయ్యి పెట్టు తే కుక్ చేస్తున్నానండి. మా ఇంటి దగ్గర
చేస్తారు కొన్ని చోట్లు అలో చేయరు పొయిలు పెట్
చైరు అసక్సే ఇప్పుడు కాదు అంటే ఇరుకిరుగ్గా ఉంటాయి కదా. అది చాలా డేంజరస్. సరి సరే
ఆ అవును ఖచ్చితంగా అది అ ఎండాకాలం అయితే ఫైరు హ హు ఫైర్ కూడా అవుతుంది. చె లెం
రీసెంట్ గా ఇక్కడ మెహఫల్ అనే పెద్ద హోటల్ అనమాట. మొత్తం తగలబడి పోయింది
ఓయమ్మా
అసలు రీజన్ ఏంటో కూడా అర్థం అవ్వట్లే లేదంట ఇంక వెళ్కనే మనకి ప్రేమనే తెలిసిందేమో నాకైతే అ ఒక హాఫ్ డే వరకు రీజన్ ఏంటో కూడా తెలిద
ఓకే
చారాధారుణ ఉ ఎ మా మమ్మీ ఆ ఇంట్లోనే అండి ఇంకా
మీ దగ్ట్లా గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోరా మెదిపోనా అ
మా పైన ఇంకో ఫ్లోర్ ఉందండి మా పైన త్రీ ఫ్లోర్స్ ఉ
ఆహా సరే సరే
సైడ్ కూడా ఇంక ఒక బిల్డింగ్ంది ఉంటదన్నమాట కాబట్టి అంత ఏంటం రావట్లేదు
మాది సింగల్ ఇండివిజువల్ హౌస్
బబ అవునవును మా వాళ్ళదంటే మా అమ్మ వాళ్ళదంటే అసలు వాళ్ళైతే ఇక్కడికి వస్తే పలేరు వద్దులే మా ఇారు వస్తుంది ఫస్ట్ టైమ్ బ వాాలిరా మం చప్ప పడ
ఓకే ఏసి ఉండడం వల్ల కొంచెం రిలీఫ్
కొంచెం ఆ అంటే మా అత్తేవాల్లూరులో ఏసీ లేదనమాట అంత అవసరం ఎప్పుడు రాలేదు కూలర్ తోటి నడిపించుకున్నాను మీడస్ బట్ ఇప్పుడు అత్తయ వాళ్ళు ఏసీ పెట్టుకునే అయితేనే ఉండగతాము అని అ అ సో మేము వెందే సరి ట్టిస్తాన్నారు ఆ రూమ్ కూడా అస ర్టీ మినిట్స్ పడుతుంది పూలవ పక్కన వాే అప్పే వా పక్క వాా అది కూడా అప్పుడెప్పుడో కట్టిన ఇల్లంట మా హస్బెండ్ ఫైవ్ ఇయర్స్ కట్టిప్పుడు ఎసాలత సరే బా ఇ హీట్ వస్తుంది అ చెప్తున్నారు ఏమైనా చెయ్యాలి అది పాటలుద్దాల కదా చెద
ఓకే ఓకే
ప్రాబ్లమ్స్ ఉన్నాయ్ అక్కాయ్ పల్లెటూరులో ఉన్న ఆనందం ఎక్కడ ఉండది ఈవినింగ్ ఫోర్ అయ్యేటప్పటికి
మా అమ్మా వాల్దీ ఇక్కడే గ ఒక హాఫ్న్ అవర్ అయితే మా అమ్మోల్ ఇల్ ఇల్లోస్తుంది వావ్ వన్ డే ఆఫ్డే కూడా ఉండలేదండి మా పిల్లలు వచ్చేస్త్నార్ ఏడుపు ఓకే ఏడుప్ ఓ వెళ్ళిపోదాం ఇంటిక్ రా ఇంటికి పోదాం చిరాకేసింది వాళ్ళకి ఈ ఎండకి ఆ ఇక్కడ కూలర్ ఒకటే ఉంది. ఏసీలేదు, వీళ్ళ ఇక్కడికి అలవాటు పడిపోయి అక్కడ ఒక హాఫ్ డే కూడా రెస్ట్ ఇవ్వండరా అం టే నే నేన్ ఉండను అనేసి ఏడ్చి వచ్చేస్నారు
మనకి రెస్ట్ దొరకదండి బాబోయ్. ఇప్పుడు మా బాబు ఎల్తా అంటునాడ్ కద కాని తీసుకెళ్ళే వాళ్ళు లేరన్నమాట మా మామయ్య గారు వస్తా అన్నారు. వెయిట్ చేస్తున్న కొంచెం ఆయన తీసుకెళ్తే నాకు కొంచెం ఒక ఒ క్కరే ఉంటరు అప్పుడు కొంచెం రెస్ట్ దొరుక్తారు
ఓకే ఓకే ఓకే మళ్ళీ చేస్తానండి ఓకే
అయిపోయినాయ్ అనుకుంటా ఈ కాల్ తో
ఆ అవును సరే
ఓ థ్యాంక్యూ సో మచ్ నాక్